హలో
హలో ఎం చేశ్నవ్ కాలజవన్ వైజస్ కాన్ వైజస్
ఆ మా ఫస్ట్ ఏమ నాకు సొంతగానే వే జ
అనే అ విజయ తనావుగా
ఎవరి నేనా నువ్వా నువ్వు నేను కాదు నువ్వు
అవును
అదే ఆ సూడకు గేమ వచ్చ
ఉచ్చు
ఎట్లా అడతారో తెలుసా
తెలుసు
ఎట్ ఎట్లా ఆడతారు అది ఎట్లా ఎట్లా ఆడదు గేము
వన్ టు నైన్ మెంబర్స్ ఉంటాయి
హ
సేమ్ రోల్ సేమ్ నెంబర్ రావద్దు సేమ్ కాలంగ సేమ్ నంబర్ రావదు డైగ్నల్ కూడా రావదు నైట్ అంత పట్టించుకోర్లేదుగాని మళ్ళీ ఒక బాక్స్ లో నైన్ మెంబర్స్ ఆ బాక్స్ వరకు మనం ఒక సేమ్ నెంబర్ రావద్దు అట్లా కొన్ని ఉంటాయి
అంతేనా
అంతే
ఇంకేమనా ఉవుంటయ రూల్స్
అవే సేమ్ నెంబర్ రావద్దు అంత
ఎట్లా చేస్ తెల్సా నికు కొన్ని కొన్ని
అప్పుడ చిన్నప్పుడు ఆడుతుంది అంద ఎమ ఉళ
బిజినెస్కి ఏం తెలుసా నీకు
ఉమ్ హ్
బిజినెస్ తెల్వద ఓ మే మస్త్ ఆడుతుంటుండే టైప్ ఉంటది ఆ బోడ్ ఇలా డిఫరెంట్ కంట్రిస్ స్టేట్స్ స్టేట్స్ ఉంటాయి సంతోషారు స్టేట్స్ ఉంటాయ అన్నమాట పూణ ఒడిసా ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట అయితే ఒక్కొక్క స స్టేట్ కొనాలని అంటే స్టేట్ లో కొన్ని బిల్డింగ్స్ అట్లా ఉంటాయి ఆన్నమాట, ఆ బిల్డింగ్ కొనాలంటే ఇంత పైసలు అన్నట్టు ఉంటుంది అది అంత పైసలు కొ నోట్స్ టూ హండ్రెడ్ నోట్స్ అట్ల కాయిన్స్ టెన్ థౌసండ్వి ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటాయ అన్నమాట అ ఒక ఒకక స్టేట్స్ కి కొన్ని కొన్ని కాలర్స్ ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ అహ్మదాబాద్ గుజరాత్ రెడ్ కలర్ ఉందనుకో అట్లా ఒకటే కలర్ రు ఆ మనం మూడు కొన్నాం అనుకో అంటే వేరే వేరేవి గుజరాత్ త్ అహ్మదాబాద్ హైదరాబాద్ అట్లా మూడు కొంటే ఒక ఇల్లు వస్తది అనమాట
ఓకే
ఫ్రీగా ఇల్లొస్తది ట్లా బావుంటాది గేమ్ అది ఆ చూసినాం మేము మస్తు ఆడుతుంటుండే దానికి ఎంతనో ఉంటది కాస్ట్ ఎయిట్ హండ్రెడో నైన్ హన్ ఈడొత్తది గాకు ఆ దానికి
ఆహా
ఊమ్ మా సార్ తింటుండే అసలది
ఊహూ
డైస్ ఉంటాయి డైస్ ఎయ్యాలన్నమాట
ఓకే
ఆ తెల్వదా నీకు ఓ
తెలీదు
ఔనా ఆహా మస్తు ఆడుతుంటుండేన ఇంకా మీరేమ్ ఆడు తింటున్నప్పుడు గేమ్స్
మ్మ్
గేమ్స్ ఏమేమి ఆడుతుంటున్నావ్ అపుడు
హాయ్ చిక్కు రన్నింగ్
హూ
చైనా చైనా ఆ తెలుసు ఆ
తెలుసా తెలుసా మారంపిట్ట తెలుసా ఇంకా ఉప్పుగేరు తెలుసా
మ్ ఉప్పు
ఉప్పు గీర అంటే నాలుగు డబ్బాలు గీస్తరు మధ్యలో ఇట్లా లైన్స్ ఉంటయ్ మ మ మధ్యలో రాళ్లు తరు రాల్లు వెట్టి ఓకాయనా ఆ తిరుగుతడు అనమాట ఆయన కి తాకకుండా రాల్లు తీసుకోవాలి తెల్వదా మీకు దెల్వదా అయితే మధ్యలో ఇట్లా ఇప్పుడు మనం బాక్స్ తీస్తే మధ్యలో ఒక సెంటర్ ఉంటాది కదా ఆ సెంటర్ లో నాలుగు రాల్లేస్తాం అన్నమాట హ్మ్మ్ తీస్ పోవాలె తెల్స్ మీరేమంటరు దాన్ని
ఏమో అప్పుడేమంటుడె ఎక్కు అడక్కుంటి నేను
ఓ మేమైతే మస్తు ఆడుతుంటుంటిమి ఉప్పు గేరు అంటుండే
ఆహా
దంస్ లాడ్స్ ఆడుతుంటుండెనా
ఆ
ధంశలాస్
లేదు లేదు
ఇది పినిస అదే పినిస లాట ఉంటుంద అండి
ఏమో తెలదు
ముక్కు గిచ్చే ఆట
ముక్కుగిచ్చే ఆట ఆడుతుంటిమి
మ్ లో లో తిమా పరాదు రు మళ్ల పోయిది కంటలవా
ఉన్నా
సమేతంగా
ఇన్నగానా అనగె నిన్న అప్పుడు ఇప్పుడు ఏం గుర్తులేవు
ఆహ అవునా ఒ మాయితే మస్త ఆడుతూంటండే గేమ్స్
బానే ఉన్నాయి గేమ్స్ అయ్
ఇంకొకటి పిల్లల ఆట పిల్లల ఆట ఉంటది ఇంకోటి మామూలుగాడ పోయద తెల్సా గూరంగాడుతుంట చిన్నప్పుడమే మెమో బావుండు ఐనా
హుమ్ మల్లోచిన్నా
మీరేనా స్క్వాడ్ ఓ ఒ అట్ల పోయేది అంత ఒ జె టి నా
టైమ్ మిషన్ లో టైమ్ మిషన్ లోపు మ
టైమ్ మిషన్ ను
టైం మిషన్ లో పో
అంతే అంతవా
కా పోయి మలే ఎంజాయ్ చేసి రా
ఉహ్మ్ హ్మ్ డీమార్టు పొయినవ మల్లా నువ్వు ఈ మద్దల
ఉహ్మ్ ఏం పోలే
అవి బాగున్నాయి చాకో ఫిల్స్ ఉహ్మ్
వచ్చినయా
ఉమ్
బాగుంటాయిది మిల్క్ మిస్ట్ కూడా బాగుంటాయి మాల్ కిష్టచ్చి మాల్
ఫీజ్ దా ఫీజ్ దా
హ్మ్ మా ఇంట్లో అందరి ఇష్టం మరిన్రి
హ్మ్
మళ్ళీ తెచ్చిండే అక్కకు
ఉహ్మ్
ఎంత అక్క తెచ్చిండె
ఆహా
ఉమ్
నాకు చాకోఫిల్స్ నచ్చినాయి పాలల్లొ వేసుకుంటే ఇంకా బాగుంటాదేమో కదా
మేమ ఉత్తవే తింటారు మేము
నా నుమెట్ పాలల్లొ వేసుకుంటారు కదా
ద్వి అవి ఏం చెప్ప చాకోఫిల్స్ తీసుకున్న కదా షుగర్
ఇ వేస్తుండ చూస్తా ఉత్తవి ఎట్లా రేట్లు పోతుంది తగుది కదా
ఇవి చాక్లెట్ కాబట్టి ఒకవేళ షుగర్ యాడిస్తారా జ్యమా
అంటే మేబీ తక్కువ క్వాంటిటీ ఎక్కువ వేయకుండా తక్కువ వేస్తుండొచ్చు మేబీ
హాట్ మిక్స్ చేసరా కూల్ మి
హుమ్ అర్ధం కాల హలో
హు
ఏంది ఏమ్ అంటున్నావ్
హలో
ఆ చెప్పు
హలో
చెప్పు వినిపిస్తలే
ఆ
హలో మ్ చెప్పు ఏమ్ లేదు అవును
అవునా
ఒకరోజు మిడ్డే ఎగ్జామ్స్ అప్పుడు బాటిలు నేను కాలేజీ లో మర్చిపోయినా మర్చిపోయి హాస్టల్ తులోచ్చి వెతుకుతున్నా ఎంతకి దొరుకుతలేదు నెక్స్ట్డే పోయ్ చుస్ తుంది దాని కిందనే ఉంది దొరికింది బండ్లు
మ్ ఇంకే ఇదుసున